హలో
చెప్పండి
గుడివినింగ్ అయితే మీరు ఏదన్నా పండుగ గురించి ఎక్స ప్లయిన్ చేయగలుగుతారా అంటే నాకు తెలవని పండుగ
ఆ మీకు తెలువని అంటే నార్మల్గా అన్ని పండుగలు సేమే ఉంటాయి కదా
మీ సైడ్ జరుగుతాయి కద అండి గంగమ్మ జాతర అలా కృష్ణ పుష్కరాలు
మా మేము అట్ సైడ్ ఉండమండి మేము ఎప్పుడు పోలేదు
ఆహా మీరు మీరు సిటీల్లో ఉంటరా ఓకే మీరు అటే ఉంటరు మీరు మీరు సిటీలోనే ఉంటరు కదా మీరు
ఆహా లేదండి మాది విలేజ్ కానీ మేము ఆ పుస్తక హ్మ్ ఏంటది కుస్త ఆ అదేంటండి ఇందాకన్నారు
మ్య గంగమ్మ జాతర ఇంకా పుష్కరాలు
పుస్ పుష్కరాలు సైడ్ మేము ఎల్లలేదు ఎప్పుడు
హా పుష్కరాలంటే ఐడియా ఉందా అండి మీకు
ఆ ఉంది అంటే వాటర్లో ఏదో చేస్తారు
ఏది చెయ్ ఏది చెయరండి వాటర్ వాటర్ లో ఆ వాటర్ లో పూజలు చేస్తారు ఆ కానీ అది
లేదండి మాకు తె నాకు తెలీద్ అంటే మేము అటు సైడ్ ఉండము అనమాట
ఓకే హ గోదావరి గోదావరి పుష్కరాలు కృష్ణ పుష్కరాలు
ఆ తెలుసు ఉంటాయి విన్నా కానీ నేను ఎప్పుడూ చూడలేదు వెళ్లలే
ఆ నేను అదే
అట్ల చేస్తారు కదా
చేస్తారు ఇంకా మన పోనీ బోనాల గురించి ఐడియా ఉందా అండి మీకు ఇప్పుడు మన ఆషాడం వస్తున్నాయి కదా బోనాల గురించి ఐడియా ఉన్నదా
అది బోనాలన్నీ తెలంగాణలో చేస్ స్తారండి ఇగ
అంటే ఐడియా లేదా మీకు
నేను జెసేది జ తరలు అంటే అన్నం కుండలో ఉడుకొని మిత నీకు ఇస్త అంతే
ఓకే అది ఏ ఏ ఏ దేవుని కాండి సమర్పణ ఇచ్చేదిది
అమ్మవారు ఉంటారు కదండి పెద్దమ్మ తల్లి గంగమ్మ తల్లి
ఆ నేను ఇప్పుడు అ చెప్పిన కదా గదే కదా అండి గంగమ్మ తల్లి నేను గంగమ్మ జాతర గంగమ్మ జాతర అని అంటరు పెద్దమ్మ జాతర అని అంటారు
ఉ
నేను అంటే అక్కడ నేను వెళ్తా కదా ట్రావెల్ చేసినప్పుడు చాల మటుకు ఏరియాస్లలో ఏంటి దంటే
హామ్ టెంపుల్స్ ఉంటాయి అక్కడ అవన్నీ బలిస్తారు
ఆ బలిస్తారు అది ఎప్పుడండి నెక్స్ట్ అ అది ఎప్పుడున్నది
అది మే లో లేదండి మే లో ఎక్కువ చేస్తరు ఏప్రిల్ మే ఈ టైమ్స్ లో ఈ టూ మంత్స్ లో ఎక్కువ ఉంటాయి అంతే
అంటే ఇప్పుడు నడుస్తున్నాయా లేదా అయిపోయిందా అయిపోయినాయా
హు
ఓకే ఓకే మా సైడు ఇప్పుడు చేస్తారండీ
ఓ మాకు ఏప్రిల్ మే మంత్ ఈ టూ మంత్స్లో చేస్తారండి
మాకు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
మాకు ఎట్లా అంటే ఇంకా ఈ నైన్టీన్ నుంచెల్లి స్టార్ట్ అయితండి నైన్టీన్ నుంచి అని స్టార్ట్ అయితే అయితే బోనాలు బోనాలు అంటే ఏంటిదంటే మా తెలంగాణలో జరిగే పెద్ద అదే అండి ఫెస్టివల్ అదేండి
ఓకే అధీ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా
ఆ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ
ఆ ఆ ఎల్లా
జూబ్లిస్ పెద్దమ్మ ఎల్లార జూబ్లిస్ పెద్దమ్మా బల్కకం పేట్ ఎళ్ళమ్మా
అది తెలీదుండి పోలీస్
కొన్ని టెంపుల్స్ ఉన్నాయంండి అయితే ఏంటిదంటే బోనాల ఈ ఫోర్ ఏరియాస్ లో అంటే డివైడ్ చేశారు దాంట్లో ఏంటిదంటే లాల్ దర్వాజా పోనం ఫస్ట్ గోల్కొండ
హు
ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఏంటిదంటే గోల్కొండ గోల్కొండ తర్వాత మళ్ళ బల్కం పేట్ ఎళ్లమ్మ దాని తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని ఉజ్జయిని ఉంటదండి మళ్ళా దాని తర్వాత ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీలో ఉంటది బాన కాలిబోణం దాని తర్వాత లాస్ట్ లో రంగం ఉంటది రంగం ఎప్పుడన్నా చూ విన్నారా అండి మీరు రంగం అంటారు
లేదండి విన్లేదు
రంగం అంటే భవిష్యవాణి అంటారు అండి ఒక అమ్మవారు వస్తారు కదా అమ్మవారు వచ్చిన వ్యక్తి ఎవరైతే కొన్ని సంవత్సరాల తారో అమ్మవారు వచ్చిన వ్యక్తి ఏంటిదంటే పచ్చి కుండ ఉంటది
ఉ పచ్చికుండ అంటే
కుండ కుండ
ఓకే ఓకే ఆ అందులో ఏమి ఉండదా
హా అందులో ఏమీ ఉండదు కుండ మీద నిల్చోని చెప్తారండి రంగం
ఓ అంటే మన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి చెప్తారా
లేదు ఆ ఆ సంవత్సరం ఎలా జరగబోతుంది అమ్మ అనేది అమ్మగారు మరొక భవిష్యవాణి అన్నట్టు
నమే హుమ్
భవిష్యవాణి అంటే మనం ఏం తప్పులు చేస్తున్నాము మనం ఏంటిది మన జీవనం మనం మన జీవనంలో మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఎంత ఏమైనా కూడా మనిషి కంటే దేవుడే గొప్ప అండి నేనైతే అదే నమ్ముతా
ఉమ్ కరెక్ట్ ఏ
అంటే అంటే సైంటిఫిక్ పరంగా మనిషి కంటే దేవుడే గొప్ప ఇప్పుడు ఒక సినిమాలో చెప్పినట్టు దైవం దయ్యం ఉన్నది అది ఎంత నిజం అ దే దేవుడు ఉన్నది అన్నది ఎంత నిజమో దయ్యము ఉన్నది అన్నది కూడా అంతే నిజం
నిజం
మీరేమంటారండి నమ్ముతారా అది ఇటువంటి వాటిని మీరు దయ్యాలను
ముత నమ్ముతాను నండి నేను
నమ్మాలి అండి నమ్మాలి నమ్మాలి కూడా అయితే యాక్చువల్ ఏంటిదంటే అమ్మవారు వచ్చేసి ఆ రోజు మనకు బోనాలు అయిపోయిన తర్వాత మనకి ఏంటదంటే ఆరు బోనం అయినా కంప్లీట్ అయిన తర్వాత దాని ఉదయం మళ్ళీ ఏమంట రా అంటే భవిష్యవాణి అంటారు భవిష్యవాణి అని అమ్మవారు చెప్తారు ఆ రోజు మనము ఏమీ చేస్తున్నాం తప్పులు ఏంటిది మనం చేసే ఒప్పులు ఏంటిది అని అమ్మవారు ఆనే చెప్తారు ఏమన్న సూచనలు ఇస్తే ఇస్తారు
వస్తా ఉ
ఆ ఇంకా ఇంకా ఈ టైమ్ లో ఏంటిద అంటే మైసామ్మ మైసామ్మ అంటే తెలుసా అండి మీకు
విన్ విన్నానండీ మైసమ్మా అని మైసమ్మ జాతర ఆ
మైసమ్మ అనేది మీ ఊర్లో వీధి వీధికి మేకను కొస్తారా అండి
కొయ్యరు
వీధిలో
కొయ్యర్ వీధి వీధికి కొయ్యరండి
కొయ్యరా అయితే మా సైడ్ ఎలా ఉంటది అంటే మా సైడు ఆ మా సైడ్ ఎలా ఉంటదంటే ఇప్పుడు మన వీధి ఉంటాయి కదా అండి మనం ఏ దారిలో అయితే నడుస్తామో ఆ దారిలో ఎటువంటి దుష్ట శక్తులు మనకు అడ్డు రావద్దని ఒక సంవత్సరం పాటు మనం ఏంటిదింటే రక్షగా మనము మైసమ్మ కనేటిది మైసమ్మ కాడనే మేకని కోస్తామ అండి ఒక పది ఇల్లు అంటే ఒక పది ఇల్లులు మంది కలిసి ఒక మేకననేది తీసుకొని వచ్చి అక్కడ బలి అనేది ఇస్తారు కోసి ఏంటిదంటే వాళ్ ఆ తినుడమే అండి పారేయ్యరు గనీ డబ్బులు తెచ్చి ఆ
ఉమ్ ఇన్న
చెప్పండి చెప్పండి ఆ తినడమే అండి దాన్ని ఆ తినడమే తింటాం మేకను మే మేకను మేకను కట్ చేసి ఏం చేస్తారంటే మన రక్తారని అమ్మవారికి సమర్పించిన తర్వాత దాని ఎడిదంటే డివైడ్ చేస్తారు మేకను డివైడ్ చే
ఓకే ఎవరెవరైతే టెన్ ఇల్లులు కలిపి తెచ్చినారో వాళ్ళు డివైడ్ చేసుకొని తింటారు అంతేనాండి
సుకొని ఇంటికెళ్లి వండుకొని తింటారు
తింటారు ఓకే
ఇది ఒక ఇండ్లకు కాదు మొత్తం ఆల్ ఓవర్ మా అంతట అంతే ఊరు ఊరు వాడా వాడా మొత్తం ఊరు వాడ విలేజ్ ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం ఇప్పుడు పంతొమ్మిదో తారీకెళ్ళి నడచేదీ ఇదే అండి
ఓకే ఎన్ని రోజులు ఉంటదండి అది
ఫోరూ నాలుగు వారాలు ఒక నెల పాటు ఉంట
ఓ ఓకే నెలుంటదా
నాల్ నాలుగు నాలుగు వారాలు ఉంటది ఒక నెలపాటు ఉంటది ప్ర తి ఆదివారం ఎక్కడ చూసినా జరిగేది ఇదే
ఉమ్మ్
ఏడు ఏడు నుంచేళ్లి ఎనిమిది గంటల వరకు సమయానికి మేకను అనేది కోస్తారు సిన తర్వాత ఆల్మోస్ట్ టెన్ టెన్ వరకు ఫినిష్ అయిపోతది ఎవరిది వాళ్ళు తీసు కొని ఎళ్తారు టువెల్ వరకు భోజనం కూడా చాలా అయిపోతది
ఉమ్మ్
ఇప్పుడు ఇప్పుడు నైన్టీన్ చెప్పండి
మాకట్ల ఉండదు అంటే ఓ ఒక్క రోజే ఒక్క రోజో మూడు రోజుల్లో ఉంటది త్రీ డేస్ ఏమో
నా
అంతే ఒక్కొక్క ఊర్లో ఒక్క డేట్స్ ఉండయ్
ఆ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క డే ఉంటదాండి ఓకే ఓకే అండి మా సైడ్ అయితే ఇలా ఉంటదండి ఇప్పుడు వ చ్చే నెల అంటే ఇప్పుడు ఏంటిది ఆల్మోస్ట్ ఇప్పుడు మేబీ ఈ రి ఇప్పుడు ఈ సండే కాకుండా ఆ మేకలు ఒక్కదానే బలిస్తారు అండి అంటే ఈ సీజన్ అనేది ఎస్పెషల్లీ మేక్కలే ఏ లేదండి లేదు లేదు లేదు లేదు అలా అలా లేదండి ఓన్ ఇయరు ఇయరు ఓన్లీ మేకలు మేకపోతులు అవునా ఎలా మా సైడు మేమియమం డి అలా బర్లేముండదు ఓన్లీ మేకలు మేకపోతులు మళ్ళా పోచమ్మల టైం ఉంటది అప్పుడు అప్పుడు కోళ్ళు నడుస్తాయి ఓన్లీ కోళ్ళ అప్పుడు
ఓహో ఆ మా ఊర్ల్ మా సైడ్ అన్నీ మేకలు పోతులు గో కోడీలు బర్రెలు కూడా ఇస్తారు
బర్రెలు కోసి ఏం చేస్తానండి
అవి అవి తినరు అట్లే పెట్టేస్తా
అంటే అట్లనే పెట్టి అసలు పారేస్తారా లేపోతే ఎలా
అం తలుంటంది కదా తక్కన దేవుడి దగ్గర పెడతారవి పక్కనేేసేతారు జింతువుల
అది ఎవరు తీసుకొని పోతారు ఆ ఓకే ఓకే బలి అన్నట్టు అది అంటే కోసేసి ఇడిచిపెట్తామా దాన్ని అంతే మా సైడ్ అలా లేదండి కోళ్ళని కోస్తం కోళ్ళని కోస్తాము మేకలను కోస్తాము ఈ రెండే ఓన్లీ కోళ్ళు మేకను కోసి
కొని ఊ
మేం కూడా తింటాం మేకలను కోళ్ళ సీజన్ వచ్చేసి యాక్చువల్లీ అయిపోయిందండి మళ్ళీ ఇంకా టైం ఉన్నది కోరలది ఇప్పుడు ఓన్లీ మేకల సీజనే ఇప్పుడు ము తం సరే అండి మీతో మాట్లాడి ఆ చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అండి ఓకే
ఉమ్ అం హు